హలో నమస్కారం అండి హలో
హలో
ఆ వినిపిస్తుందండి
హా
బాగున్నారండి
ఆ ఆ బాను న్నాం అండి మీరు
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి కా ఫ్రెండ్స్ తో మాట్లాడుతా ఉంటి కాలేజ్ ఫ్రెండ్స్ తో
ఏం లేదండి ఖాళీగానే ఉన్నా మొబైల్ చూసుకుంటున్న అంతే
అవునాఅండి ఆ తినాలండి ఇంకా తినలేదు మీరు తిన్నారా
లేదండి ఇంక తినదు
అవునాఅండి మీ కాలేజ్ డేస్ ఎలా ఉండేవండి
మా కాలేజ్ డేస్ బాగానే ఉన్నాయండి అంటే బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయన్మాట ఎప్పటికే తిరగ తిరగను అంతేకాకుండా మేము కాలేజికి తక్కువండి ఎల్ లి మా బయట తిరగడానికె ఎక్కువ వెళ్ళాం అనుకుంట అంటే గవర్నమెంట్ కాలేజ్ ఉండేది అక్కడేసీట్ వచ్చుండే ఆ గవర్నమెంట్ కాలేజ్ లో సీట్ వచ్చింది హాస్టల్ కూడా ఫ్రీనే
అవునా అండి
ఆ మామూలుగా సెమ్ వైస్ సెమ్ములు ఉంటాయి కదండి ఎగ్జామ్లు అప్పుడు ఒక్కటే మామూలుగా క్లాస్ వెళ్తుండమే తర్వాత ఇంకా అంతే అండి మామూలు టైమ్ లో ఇంకా అసలు క్లాస్ కు వెళ్తుండలేదు వాళ్ళు చెప్పేది ఇంట్రెస్ట్ లేదు అంతేకాదు మా లెక్చరర్లు కూడా అలానే ఉండేవాళ్ళండి ప్రెసెంట్ వాళ్ళు అర్థం అయ్యేటట్టు చెప్ తు లేదు లేది ఇంకా మేము మేమే ఓన్ గా ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్ టైమ్ లో
ఓకే
కుని ఎగ్జామ్ రాసేవాళ్ళం సెమ్ వైజ్ ఉన్నాయండి పాస్ అవ్వడానుకొటే మేమ అంతే మరి డెస్టినేషన్ ఏంది అంటే
అక్కడ ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు ఐ మీన్
ఫ్రెండ్స్ అంటే అల్లే హాస్టల్లో ఉండేవాళ్ళు మొత్తం ఫ్రెండ్సే బట్ క్లోజ్గా ఉండెవాళ్ళు ఉన్రు రండి ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబెర్స్ ఉంటే కోజ్గా ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఒకటే వెళ్ళేది వచ్చేది వాళ్ళతో పాటే ఒకసారి ఏం చేసామంటే ఒక మా కాలేజ్ వెనుకలొ ఒక తోట ఉందండి నారాయణ చిన్నకాయలు అంటారు ఆ మాకు తినాలినిపించింది వాళ్ళు కూడా విడిచిపెట్టరు అనమాట ఇంకా ఏ పంట ఏమో లేదు అయిపోయింది మొత్తం వదిలేసి విడిసిపెట్టారు బట్ ఉ మొత్తం అయిపోయినంక వాళ్ళు ఏమనుకున్నారు ఇది ఇది ఒకసారి పీకేసి ఇంకా లాస్ట్ కి ఇడిచి పెడదాము అనుకున్నారు మాకు తెలిదు అది మేము ఖాళీగానే విడిచిపెట్టినారని వెళ్ళేసినాము అదేలా కొండ ఎక్కేసి కొండ దిగితే ఆ పక్కా చేను ఉంది పొలం ఉంది ఈ పక్క కాలేజీ ఉంది
ఓకే అడవి అడవిలోనా అండి మీది ఉండేది
ఆ కాలేజ్ అడవిలోనేండి ఊరుబయటా
ఓకే
కొడ మొత్తం చుట్టుపక్కలంతా కొండదా అది ఒక అడ్వ్ చ్చరండి ఎందుకంటే ఆయన ఏమో అక్కడ ఉన్నరు పొలంలో మాకేమైనా ఏం తెలిసింది పోయిన తర్వాత తెలిసింది ఇంకా ఇడిచిపెట్టలేదు అని చెప్పేసి మా వోళు తిట్లేదండి బట్ మేము ఆయన తెలిసిపోయింది ఇంకా దొరకలేదు మీరు ఎవరో కాల్ చేసి చె ప్పారు ఇలా ఇంకా విడిచిపెట్లేదు ఇంకా ఇఒకసారి ఓపెనింగ్ గిటిస్తర అంటే అప్పుడు మేము ఇంకా వచ్చినాం కదా ఇంకా తీసుకుని వెల్లోద్దాంలే అని ఎవరు ఉన్నారో చూద్దాం అని చూసినాం అది అలా ఒకరేమో కొండపైన ఒకరి మధ్యలో ఒకరి కింద తర్వాత ఇద్దరేమో పొలంలోకి వెళ్ళాడు.
ఓకే
అలా ఎళ్లేసి ఆయనకు తెలికుండానే తీసుకొని వచ్చినాం చనానే తీసుకొని వచ్చేసి మొత్ త్తం తినేసి ఇంకా మిగిలింటవి ఉంటాయి కదండి ఎం చేస్తాం అండి ఎక్కువైండేవి?
హ్
అది తీసుకొని ఇంకా గ గల్స్ హాస్టల్ ఉంటది కదా అండి. ఆ మా పక్కనే కాలేజ్ పక్కనే గర్ల్స్ అ తలు వాళ్ళ వరండాలోకి విస్ రమనాట మొత్తం ఆ వాళ్ళు తీసుకున్నారు బాగా
ఓకే
అ అలా వాళ అడ్వెంచర్ లో చేయాలనే చేస్ నామ్ అట్లా ఉమ్ మీరండి మీ కాలేజెస్ ఎలా ఉండేవి?
మా కాలేజ్ స్టడీస్ అయితే స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ వరకు మేమ్ ఎవర్ తో అంతగా క్లోజ్ లొ బట్ నేను నా ఫ్రెండ్ అ ఇంటర్ నుంచి సేమ్ కాలేజ్ వచ్చా చ్చామండి. సో నేను అమ్మాయి తప్ప వేరే వాళ్ళతో ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. పన్నీర్ వరుకు సో ఆ ఒక మళ్ళీ ఆ ఒక స ఫస్ట్ సెమ్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ మెంబర్స్ గర్ల్స్ పరిచయం అయ్యారు. మళ్ళీ అలానే క్లోజ్ అయ్యాము మాట్లాడము. మళ్ళీ ఫస్ట్ ఇయర్ కి ఫా ఫైనల్ సెమిస్టర్ కి స్పోర్ట్స్ కెళ్ళాలనేసి సో నేను నా ఫ్రెండ్ క్రికెట్ ఆడదామనేసి క్రికెట్ కని వెళ్ళాం బట్ వాళ్ళు ఏమన్నారు? మీరు అప్పుడేప్ ఆ పెద్ద అయినారు చిన్నప్ చిన్నప్పటి నుంచి ఆడితే క్రికెట్ బాగా వచ్చేది. మీకు ఇది సూట్ కాదు. వేరే గేమ్ ఆడుదూరని పక్కన బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఉందండి.
ఓకే
సో అక్కడ అల్లల్ అక్కడ ఆడండి అనేసి కో కోచ్ కి ఈ పిల్లలు ఇంట్రెస్ట్ తో ఉన్నారు ట్రైనింగ్ ఇవ్వు ఆ కాలేస్ గా తరపున ఆడుతారు అని చెప్పారు. సరే అనేసి నేను నా ఫ్రెండ్ వెళ్ళామండి ఫస్ట్ మాకు ఇంగా అప్పుడు టీం లేదు. తో అమ్ మా కాలేజ్ వల్ల బిఎస్సి వాల్లు ఆడేవాళ్ళు. మళ్ళీ బయట నుంచి వచ్చే వాళ్ళంతా మేము ఇద్దరు ఉన్ వచ్చేసి ల్ తో ఆడుకునే వాళ్ళం. బాస్కెట్ బాల్ బయటనుంచి స్ వస్తారు కదా వాళ్ళతో మళ్ళీ ఆయన తర్వాత టీమ్ కావాలనేసి మళ్ళీ జూనియర్స్ ని పిలుచుకున్నాం మళ్ళీ సా ఆ మేం సెకండ్ ఇయర్ కెళ్ళిన తర్వాత జూనియర్స్ ఫస్ట్ ఇయర్ కి వచ్చింటారు కదా వాళ్ళు. ఒక అమ్మాయి ఇంట్రెస్ట్గా వచ్చింది. ఆ అన్ తర్వాత సెకండ్ ఇయర్ అంతా అలాగే ఆ మాదే బిఎస్సి వాళ్ళు బయలులడుతడ్రు వాళ్ళతో ఏం మాట్లాడుతల్లెదు వన్ ఇయర్ దాకా మనకి ఎందుకులే అనేసి. ఆయిన తర్వాత ఫ ఆప్ ఆఫ్ టూ ఇయర్స్ వరకు ఏ ఆఫ్ అ మెన్ బాయ్స్ తో ఎవ రె మే మా పనే ఏదో మె మెమోచ్చామా, కాలేజ్ చూసుకున్నామా అసలు స్పోర్ట్స్ ఆడామా నేర్చుకుని వెళ్ళిపోయమ్ అలాగా ఉండేదాయి మళ్ళీ కోచ్ఎ ఎందుకు మీ ఇయరే కదా మాట్లాడచ్చు కదా. ఆ ఎందుకు మాట్లాడరు అబ్బాయిలతో అనేసరికి ఓకే సార్ అలాగ మాట్లాడదాం అనేసి మా మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఆ అన్న వాళ్ళు బాగా మాట్లాడిచ్చారు మళ్ళీ ఇంకా ఆ సార్ని వదిలే ఆ సార్తో కోచింగ్ తీసుకోవడమే వదిలేసాం వీళ్ళతోనే ఆట్లాడుకుంటు సరిపోయినాం వీళ్ళొక టీము మేము ఒక టీం ఆయన ఫీలింగ్ అలానే అనిపించింది లాస్ట్ కి నేను నేనే మాట్లాడమని చెప్ మీ పిల్లలు నాతో మాట్లాడుకున్నట్లే ఇంక వాళ్ళతో మాట్లాడుతున్నారు
ఉహుమ్
ఇంకా ఫైనల్ ఇయర్ అంతా బాగా కలిసే స్పోర్ట్స్ అయిపోయిందా అంతా బయట తిరగడాలు కలిసి పాని వర సెంటర్లు అ అన్ని స్వీట్స్ అన్ని తిరిగేది చాలా ఎంజాయ్ చేస్ రెస్టారెంట్స్ కి బయటకి వెళ్ళడం
బానే ఎంజాయ్ చేసారండీ మీరు కూడా
ఆ అవునండి
మేము ఇంకా చాలానే చేసినాం అండి ఎందుకంటే క్లాసు కి వెళ్డం తప్ప అన్ని చేసినాం
లేదండి రెగ్యులర్ గా క్లాస్ కి వెళ్ళే వాళ్ళం మేము మిస్ కాకున్నట్లా నేను మళ్ళీ ఎన్ సి సి కి వెళ్ళేదానండి ఎలాగా ఎయిట్ తర్టీకి మా కాలేజ్ స్టార్ట్ అయితే వన్ థర్టీ కాలేజ్ ఎండ్ అవుతుందండి మళ్ళీ అక్కడ తినేసి టూ ఓ క్లాక్ కి ఎన్ సి సి స్టార్ట్ అవుతుందండి టూ టు ఫోర్ థర్టీ వరకు ఎన్ సి సి కి వెళ్ళేదాన్ని అండి ఫోర్ థర్టీ నుంచి మళ్ళీ బస్ కెట్ బాల్ అండి స్టిల్ సెవెన్ థర్టీ ఒక్కో
అలా అయితే మీరు మంచి స్పోర్ట్స్ ఇష్టపడతారు అనుకుంటా అండి
అవునండి స్పోర్ట్స్ అంటే ఇష్టమండి
నాకూ ఇష్టమే బట్ మరి మీ అంత కాదండి ఎందుకంటే రెగ్యులర్ గా ళ్తుంటారు కదా మేము ఎప్పుడుంటే ఎప్పుడు ఆడు ఆడాలంట
ఆ స్పోర్ట్స్ అ స్పోర్ట్స్ అడితే మనం ఫిట్ ట్నెస్ గా ఉంటాము హెల్త్ ఇష్యూస్ రావు వన్స్ మనము ఏమైనా స్పోర్ట్స్ ఆడుకోకున్నట్లుంటే ఎక్కువ వదిలేసిన తర్వాత నేను అక్కడ నుంచి కాలేజ్ డేస్ వదిలేసి వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ చాల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ పరిగెత్తలేను
ఆ
అప్పుడు ఎన్ని కిలోమీటర్ అయినా పరిగెత్తదాన్నండి
అవునండి ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల మంచి ఆ ఫిట్నెస్ గానీ అలాగే మెంటల్ గా గాని ఆ
ఆ బాగుండేదండి ఉమ్
మేము వెల్లినామండి మేము చదివే కాదు ఆడ తర్వాత ఇప్పుడు ప్చ్ మాకంటే ఎలా అంటే క్లాసెస్ పెద్దగా చెప్పేవాళ్ళం కాదనమాట మేము ఓన్ గానే ప్రిపేర్ అయ్యేసి ఎగ్జామ్ ముందు మేము రాసేవాళ్ళము క్లాసెస్ ఉన్నప్పుడు మేము క్యాటరింగ్ అంటే తెల్సే ఉంటుందండి మీకు
ఆ
క్యాటరింగ్ వంట అదే ఫస్ట్ జాబ్ ఎవరికైనా కూడా మేము మా ఫ్రెండ్ తెలీదు నాకు ఫస్ట్ టైం ఇంకా పోవడం సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ల నాకు వస్తవారా అని అడిగాడు ఎక్కడికి అంటే క్యాటరింగ్ అంటే క్యాటరింగ్ అనే పదవి ఏంటో కూడా తెలిదు అక్కడికి పోయినంక చేసే పని సరే వెళ్దాం పద అని అక్కడ ఏదో గృహ ప్రవేశం ఇంటి ఇల్లు ఓపెనింగ్
ఆ
చెప్పేసి పిలుచుకు పోయినారు ఆ వడ్డిచ్చినాము తిన్నాము వచ్చినాము ఆ అయిపెయింది అప్పటి నుంచి ఇంకా క్యాటరింగ్ స్టార్ట్ అయింది.
ఒకె
అప్పుడే స్టార్ట్ అయినంకా మాకు ఒకసారేమో ప్రిన్సిపలే వచ్చినాడు ఫంక్షన్ కేదో మ్యారేజ్ కీ ప్రిన్సిపలే వచ్చినాడు ఇంకేం చేసేది వాళ్ళేమో వడ్డీయు పోండి అంటున్నారు మే మేము మా ప్రిన్సిపల్ పోలేము అని చెప్పేసి వెళ్ళిపోయినాము దగ్గర వరకు వెళ్ళిపోయినాము ఆ తర్వాత ఏం జేసారు వారు ఎవడో ఇంకా జూనియర్ జూనియర్ పిల్లోడు వచ్చిండ్రు అబుడు ఆ క్యా జూనియర్ మీ కొత్తళ్ళు కదా వీనికి తెలిసిండేల్లేదులే అని చెప్పేసి ఒకరిన పంపించినాము పెట్రాపోరా అని
ఓకే
పోయి పెట్టేసినాడు అంతే ఇంకా వాడు గుర్తుపట్లేదు మేము గుర్తుపట్లేదు తర్వాత నెక్స్ట్ రోజు ఏం జరిగింది.
హ్మ్
మొత్తం కాలేజ్ బోకుండా హాస్టల్లో ఉన్నాం లేట్ గా ఇంకా అ లేట్ గా ఎవరెవరు పోతారని చూడ్డానికి వచ్చినాడు
ఓకే
ఆ తర్వాత చూసినాడు అందర్నీ మమ్మల్ని జూళ్లా వాన్ని ఒడ్డిచ్చేవాణ్ణి అందరి చూ తినడు కాదు కాలేజ్ క్యాటరింగ్ అయితే టైమ్ టు టైం వెళ్ళిపోతారు అదే డె డెడికేషన్ కాలేజీలో ఉంటే మీరు ఎప్పుడో బాగుపడేవాళ్ళు అని అన్నాడు అప్పన్నుంచి ఇంకా మేము ఆయనకి తెలిసిపోయిందింక ఈ క్యాటరింగ్కెల్తారు మీరే ఎల్లండి బట్ టు కాలేజ్ కూడా రండి అనా
ఓకే
హ్మ్ అలా జరిపోయిందండి.
ఐ మీన్ పా ఒక ఒక్కరోజు వెళ్తే ఎంత ఇస్తారండి
అంటే అది ఫంక్షన్ బట్టి మాజిమం ఫైవ్ హండ్రెడ్ అండి.
మాగ్జిమం ఫైవ్ హండ్రెడ్ బట్ ఫుడ్ బా దింటారులే డి మంచి మంచి ఆ ఫుడ్ కోసమైనా ఎళ్లాల్సి వొస్తాది
అవును ఓకే అండి మీ చానానే
తండిర్
ఈ విషయాలకి అవకా నమస్కారండి బాయ్